హలో నమస్ కారం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు మీకు కూడాు ఉదయం
ఏం చేస్ ఆమ్ చెస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
మేము తింటాన్నామండి తింటాన్నాం ఇప్పుడే
అవునా
మీరు తిన్నారా లేదా
ఆ మాది అయిపోయింది టిఫిన్
ఏంటి హ్మ్మ్ హలో మీ వాయిస్ నాకు వినిపించట్లేదు హలో ఎనికినే పంది హలో హలో హలో